హాయ్
హలో అండి
ఏం చేస్తున్నారండి
తిన్నారా అండి
ఆ లేదండి మార్నింగ్ తిన్నా టిఫిన్
ఓకే ఓకే ఉమ్మ్ ఇవాళ సాటర్డే కదండి బయటకి ఎళ్తారా
ఆ అట్లేం లేదండి
ఓకే ఉమ్మ్ ఏం లేదండి ఎక్కడికి వెళ్లేది లేదు వెళ్తే అలా తినడానికి బయటకి ఎళ్తాము అంతే
ఆహా
ఉమ్మ్ యాక్చువల్‌గా ఒక పార్లర్‌కి ఎళ్ళాలండి మన నైట్ మేము తినడానికి బయటికెళ్ళాం ఐస్ క్రీమ్ అనమాట
మ్మ్ఉమ్మ్
మా ఫ్రెండ్ కీస్ ఇచ్చాను తనేమో మర్చిపోయింది కీసూ అక్కడే ఆ షాప్‌లో ఇంకా ఆరోజు నై ట్ రూమ్‌కొచ్చాము తాళాలు లేవు పడుకోలేము రూమ్‌లో అస్లా ఇంకా నెక్స్ట్ అప్పుడు ఆ రోజంతా నైట్ ఇంకా వరండాలో పడుకొని నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆ హాస్టల్లో ఒక అన్నయ్య ఉంటాడు ఆ అన్నయ్యతో పగలు కొటిచ్చాము కీసూ అది ఉమ్మ్ ఉమ్మ్
తెచ్చుకోలేదా
ఏంటండి ఆహా ఇంకా తెచ్చుకోలేదండి రోజే ఏదో ఒకటి వర్క్ సరిపోతుంది ఉమ్ వెళ్ళి ఒకసారి తెచ్చుకోవాలి ఇంకా ఉమ్మ్
ఇవాళ ఎళ్తారా మరి
ఉమ్మ్ వెళ్లాలండి
ఉమ్
ఆ
మీ ఫ్రెండ్ ఏం చేస్తుందండి
ఏ కాల్ మాట్లాడుతుందండి వాళ్ళ చెల్లితో మ్
అవునా
మ్ హు మ్ ఏం చేస్తున్నారండి మీ మమ్మీ మీ నాన్న గారు
తాగొచ్చిల్ళు అమ్మడడ్ అన్నం తినరు మ్ డాడి అట్లా బయటికిెళ్లారు ఆ అమ్మ ఇంట్లోనే అక్కడ కూర్చుంది
మ్ హు మ్ ఏం చేస్తారు అంకుల్
అంకుల్ అం ఆటో డ్రైవర్
ఓకే
మ్ మ్
రోజు ఇంటికోచ్చి తింటారా
ఆ ఆఫ్టర్నూన్
ఓకే
మ్
మ్ ఇంకేంటండి
ఇంకా ప పౌవర్ ఉంటదా అండి అటు హాస్టల్లో మరి వర్షం పడితే
మ్ తీసేస్తరండి అసలు అప్పుడప్పుడ్ ని దురే పట్టదు మాకు అసలు మొన్న సమ్మర్ లో అయితే బాగా తీసాడు అసలు వింటర్ కంటే అసలు
ఓ
అస్సలు పడుకోలేము మ్ కరెంట్ పోతే అసలు పోతే మళ్ళీ వెంటనే రాదు అసలు కనీసం టు త్రీ ఆవర్స్ అలా రాకుండా ఉంటది ఫోన్ లో ఛార్జింగ్ ఉండదమ్మో అందుకే ఒక పవర్ బ్యాంక్ కొందామని అనుకుంటున్నా నేను చూడాలి కొనాలండి
పెట్టుకుంటే ఎప్పుడైనా
మ్ ఉంటది ఆ
హ
మది
మ్ మీ సైడ్ కరంట్ తీస్తారా అండి తక్కువేనా
ఆ తీసేస్తారండి అంటే వర్షాలు పడితే ఇక్కడ వైర్స్ పోతయి అవి సెట్ జేయనీకి వన్ డే తిసుకుంటారు పక్కా ఆ పొద్దున నైన్ సిక్స్ కి నైన్ కి అట్లా తీసేసి సాయంత్రం ఆ ఫోర్ ఫైవ్ కేస్తారండి
ఓకే
మ్
మ్ హూ అమ్మో చాలా కష్టం అదేంటో అండి అసలు ఇటు సైడ్ మాకు వాటర్ కూడా ఉండట్లేదు సరిగ్గా అసలు మా హాస్టల్నే అనుకున్న తర్వాత అర్ధమైంది పాత హాస్టల్ లో కుడా సిచ్యువేషన్ అలానే ఉంది వాటర్ రావట్లేదు ట్యాంకుల్ తో వాళ్ళు నింపుతున్నారు బోర్వెల్ని
అయ్యో అవునా
ఉమ్ అలా ఇంకా బోర్వెల్ నింపినాక అది నిండినాక అప్పుడు వాటర్ మోటర్ యేస్తున్నారు అప్పుడు వస్తున్నాయి పైపు లోకి వాటర్
అట్లా అయితే కష్టం కదండి
అసలు ఈ ఏరియా అంతా అలానే ఉంది అసలు ఆ ఎప్పుడు మార్నింగ్ లే ఆ అంటే మేము లేచేటపుడప్పుడప్పు ఆఫ్టర్నూన్ అయిపోద్ది ట్వల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ అప్పటికి నీళ్ళు ఉండవు అసలా ఏంటో ఉమ్ బాగా వాటర్ ప్రాబ్లమ్ అ అయిపోతుంది మా అంటి అయితే వాషింగ్ మిషిన్ కూడా ఏస్ కొనివ్వట్లేదు ఉహ్ ఉహ్ అది
ఉ నైట్ ఎప్పుడూ డిష్ చేస్టారండి పెట్టిడిన్నర్ మరి
ఉ నైట్ ఆన్ నైన్ లోలుప్ చేసేస్తామండి మ్యాక్స్ నిన ఒక రోజు లేట్ అయింది కొంచెం టెన్ని దాటింది
అమ్మో టెన్ దాటింద మరి లేట్ అయితే ఫుడ్ ఉంటదా
అంటే అప్పుడప్పుడు అయిపోయిద్ది లేదు అంటే ఉంటది ఒకవేళ మనకి కావాలి అంటే ఆంటీకి పక్కకి పెట్టమన్నా పెట్టిద్ది బాక్స్ ఇచ్చి వెళ్తే మనం
అవును
ఉ
అంటే ఇప్పుడు హాస్టల్ అంటే మీరే వడ్డించుకోవడమా
ఊం మేమే వడ్డించుకుంటాం కాకపోతే ఆంటీ అన్ని చూసిద్ది హుం హుం
ఆహా
ఎంత పెట్టుకుంటున్నాము ఏంటి అని చెప్పి ఆవిడే సగం దిష్టి పెట్టేస్తంది తిననిరు ఫుల్గా కూడా హు కానీ ఫుడ్ అయితే పాత హాస్టల్ తో కమ్మరిస్తే ఈ హాస్టల్ బాగుంటది
బాగుంటా ఆహ
హు
ఉ
అదే చేస్తే ఒకే రోజు మూడు నాలుగు కర్రీస్ చేస్తుది అంటి లేవు అంటే ఒకటే చేస్తే అది వంకాయ చేస్తుది
అయ్యో మీ తిన్నారు కదా
ఉ అది
పన్నీర్ తింటారా అండి మరి మీరు
ఉం తింటానండి
సాంబార్ ఇవి
ఆ అంటే పన్నీర్ కూడా ఇదివరకు తినేదాన్ని ఇప్పుడు ఆపేశాను నేను రీసెంట్ గా మార్చ్ లో కాశీ వెళ్ళాను కాశీలో లైక్ పాలు పెరుగు ఈ మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని చాలా ఎక్కువ ఉంటాయి. మంచి క్వాలిటీ లో ఉంటాయి అన్నమాట అక్కడ పన్నీర్ ఎంత సాఫ్ట్ ఉందంటే అలా మనం టచ్ చేస్తే ఇరిగిపోయది అనమాట అంత సాఫ్ట్ గా అంత బాగుందో నా లైఫ్ లో అం త గుడ్ క్వాలిటీ పన్నీర్ నేను ఎక్కడ చూడలేదు అంత బాగుండె కాశీలో ఆక్కడ తిన్న దగ్గర నుంచి ఇక్కడ అస్లు తినడం మానేశాను అంతా పన్నీర్ క్వాలిటీ ఉండట్లేదండి. ఇక్కడ సరిగ్గా
ఓ అవునండి ఇప్పుడు అన్నీ
కల్తీ కల్తీ అయిపో
కల్తీ అవును
అక్కడ చాలా బాగుంది
అవున ఫ్యామిలీ తోనే ఎల్లిల్ల
ఇంగ నేను మా అక్క వాళ్ళ ఫ్యా అంటే అక్క అక్క వాళ్ళ హస్బెండ్ వెళ్ళాం అలా కాశీ అయోధ్య వెళ్ళము
ఓ అవునా
హ్
బాగా జరిగిందా మరి అక్కడ ఆట్లా
హ్ బాగా జరిగిందండి అసల ఫుల్ రష్ అన్నమాట కాశీ అయితే అసలు చాలా అయోధ్య కూడా ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ ఎక్సలెంట్ ఉంది. అసలా చాలా అంటే చెక్కుతారు. కదా ఫేసెస్ ని గాని అవి అవన్నీ ఎంత నీట్గా ఉన్నాయే అవన్నీ నీట్ అండ్ పర్ఫెక్ట్ ఉన్నాయి. అసల అవైతే అంత బాగా చెక్కారు ఆ వాటిని గోడల మీద చాలా బాగుంది చాలా పీస్ఫుల్ గా ఉంది. అయోధ్య అయితే కాశీ అయితే ఫుల్ రష్ కాశీలో కనీసం మూడు నాలుగు సార్లు దర్శనం అయింది. మాకైతే కాశీలో ఒక్కటే ఏంటంటే స్పర్శ దర్శనం ఒకటే అవ్వలేదు అక్కడ మనీ మేం పే చేసినా ఆ రోజు ఆపేశారు ఎవరో వస్తున్నారు. అని చెప్పి స్పర్శ దర్శనంకి హా అది మిగతాదంతా బాగుంధి
ఉ
ఘాట్స్ చూసాము మణకర్ణిక ఘాట్ అలా ఉన్నాం అక్కడ వెళ్ళి చూసాం ఆ అక్కడ
అవునా
హ్ మీరు ట్రిప్స్ వేస్తారా అండి. ఫ్యామిలీతో
ఆ ట్రిప్స్ అంటే ఇట్లా జాతర వెళ్తాం అండి వేములవాడ మేడారం ఆట్ల అంతే
హ్ హు వెళ్తానండి ఆ లాస్ట్ మొత్తం మాస్త మీరు వెళ్ళనండి మారేడుమిల్లి రాజమండ్రి వైజాగ్ వెళ్ళానండి
ఓ
ఆ జూన్ ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా అటు ఇటు ఇంటికెళ్ళడమే అయిపోయింది జూన్ అంతా
ఆహా ఈ మంత్ ఏళ్ళడం లేదనుకుంటా కదా
ఉ ఈ మంత్ మాక్స్ ఎల్లనండి
ఉ
టి
మీరు ఒక్కరే ఉంటారా అండి మరి ఆ మీ ఫ్రెండ్ కాలేజ్కికేళ్తే
హ్మ్ అంతే అండి ఒకదాన్నే ఉంటా
ఓ
ఉహ్ హు
ఇంకా ఫ్రెష్ అప్ అయ్యారా అండి
ఆ అయిపోయానండి ఎప్పుడు మార్నింగ్ ఫ్రెష్ అయి తినేసి టిఫిను ఉ
సరే అండి ఉంటున్నా మరి
ఆ ఓకే అండి
ఉమ్